హల్
ఆ బాగున్నారా
మండి మీరు
ఆ బాగున్నాము ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదు ప్రస్తుతం ఖాళీయె మీరేం చేస్తున్నారు
తిన్నారా మేడం
తిన్నం ఆ
పిల్లలు ఏం చేస్
ఇంట్లో అందరు అండి తెల్వనట్ పిల్లలు ఏం లేరండి అవును
ఆ ఏమైన వర్క్ చేస్తున్నారా అలీనే ఉన్నార
ఆ వర్క్ ఉంది రేపు సబ్మిషన్స్ ఉన్నాయి కొన్ని అయితే చేసుకుంటున్నాం
ఆహ
ఇంకా ఏం కర్రీ చేసిండు
ఫ్రైడ్ రైస్
ఇప్పుడు నైట్
మీరేం జెత్ ఇస్సున్నారు
మేము ఈరోజు ఫ్రైడే కదా చికెన్ బిర్యానీ
ఓ
ఉ ఇన్నార
తినేసాం మీరేం పని చేస్తారు ఆ
ఇంకా ఇంట్లో అందురు బావున్నారా
ఆ బాగున్నామండి నీ మొఖంము ఏమో నాకు తెలియదు తెలవదు నేను ఇంట్లో ఉన్నాను బయట ఉంటట
ఎవరు
నేను నువ్వే నాకు తెలవదు అంటే అంటే స్టడీ పర్పస్
ఆహా ఎక్కడ
హైదరాబాద్
ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా
అవును
హు ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఇప్పుడు స్టడీ జాబ్ కోసం
ఉహు ఇచ్చే
అర్దం కాలేదు హలో
మాలిక్
లేదు లేదు సాఫ్ట్ టూవే
సాఫ్ట్వేరా
హు
ఆ నేను టైలరింగ్ చేసా టీచింగ్ కూడా చేసా
అవునా
హు
ద ప్రైవేట్ స్కూల్ లా ఏ ప స్కూల్ కాలేజా
స్కూలే
అవున
అ
ఫ్రైడ్ రైస్ మీరే
మరి తిన్నారా లేదు నేను హాస్టల్ లో ఉంటా హాస్టల్ లో
ఆ
ఉమ్మ్
మియం వాళ్ళే చేస్తారేమో
ఆ
మ్
ఇంకేం చేస్ తరు టైలరింగ్ టీచింగ్ అవును
రంజాన్ నెలా కదా కొంచెం గిరాకున్ ల గదా కొంచెం గిరాకెక్కువుంది
ఎక్కడ మీది
ఆ ఇవి అడగద్దు
గుడు చూశాం అంటే మీరు అడిగారు కదా అని అడుగుతున్నా
ఆ ఇంకా చెప్పండి
ఇంకేం చెప్పాలి అవన్నీ ఏం అడక్ కొండా నేనేం మాట్లాడాలి
ఫెస్టివల్ గురిన్ చి ఏదైనా ఇప్పుడు వాతావరణం మన అక్కడ ఎట్లా ఉంది
చాలా స్టార్టన్ సమ్మర్ అంతా
ఉమ్మ్
కష్టం అయిపోతుంది వెళ్ళి రావడం కాలేజ్కి ఉమ్
ఇప్పుడిస్టిలా ఉన్నాయి ఇంక రాను రాను ఎట్లా ఈ మార్చిలోనే ఇన్ తే ఉన్నాయి ఎండర్
అవును
అసలు కులర్ కూడా సరిపోతలేదు
కథాఅయినా ఉంది మాకు కథ ఏం లేదు
హ్మ్ అక్కడ ఉండయి కావచ్చు కదా ఆ ఓన్లీ ఫ్యాన్సే
అవునువును
హ్మ్ ఇంకా నీకేమంటే ఇష్టం కర్రీ
నేను ఆ నేను వెజిటేరియన్ నేను నాన్ వెజ్ తినను
అయ్యో మాకేమో నాన్ వెజ్ లేకుండా నడవాలి వన్ డే బై డే బై డే
అవునా అంటే కంప్లీట్ వెజిటేరియన్ ఇంకా నేను ఎస్తునాను
అంటే బ్రహ్మన్స్ కాచ్చు
ఆ అట్లేం అంటే వైశాస్ అంటారు కదా మే స్ ఆహా నేను ఎప్పుడు ట్రై చేయలేదు
అయ్యో
అంటే ఎగ్స్ తింటా కానీ పూర్తిగా ఒక ఎగ్ తినలేను ఏ కొంచెం కొంచెం అట్లా
అంటే ఎట్లా ఫ్రైడ్ రైస్
ఆ అలా అలా తింట కేక్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింట ఎగ్స్ లో కర్రీస్ మళ్ళీ కర్రీస్ తినను
ఆ
మళ్ళీ స్మెల్ వస్తే కూడా తినను
అయ్య నచ్చ ఇంట్లో ఎవరు తినారేమో
ఇంట్లో వండరు బేసికలీ
అవునా
హ్మ్
హ్మ్ ఎప్పటి వరకు నిద్ర పోతా
అవుతది లేవనో టువలో
ఎందుకలా స్టడీ
ఇంట్లో ఉండట్లేదు కదా అంతే ఒక్కదది ఇంకా ఏదొక్కటి ఉంటది అ అసైన్మెంట్స్ చేసుకోవడం మా వర్క్ చేసుకోవడం
అవును లేవన్ అయితది కదా
హ్మ్
ఫ్రెండ్స్ ఉన్నారా
ఆ హాస్టల్ అండి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఉంటామంట క మీరు తెలుగు కాదా హలో
ఆ చెప్పండి
మీరు తెలుగు కాదా
ఆహ కాదు ముస్లిమ్స్ ఇప్పుడు మా ఫెస్టివెల్ నడుస్తుంది. కదా ఈ రోజుకి సిక్స్టీన్స్ అయిపోయినాయి
ఫాస్టింగ్స్ ఉన్నారా అవైల్
వాయిస్టింగ్స్ మ్మ్ డే మొత్తం ఫాస్టింగ్ ఉంది ఇప్పు ఇప్పుడు ఈ వినింగ్ బిర్యానీ చేస ఫ్రైడే కదా
నైట్ దింటారు కదా ము మునోజ్ చ్ అక్క
హ్మ్మ్ నైట్
ఒకే మరి ఏం తున్నారు ఇప్పుడు
చికెన్ బిర్యానీ
ఫాస్టింగ్ అంటే ఈవినింగ్ వరకి ఫాస్టింగ్ ఉండి నైట్ తినాల్ ఆ మూన్ వచ్చాగా తింటారు. కదా
హుహ్మ్ ప్చ్ ఆహా టైమింగ్ ఉం ట్టది మాకు ప్చ్ ఆ టైమ్ లోనే ఇద్ ట్టేవాలీయని మార్నింగ్ తినేస్తాం, మళ్ళీ ఈవినింగే ఫోర్ కి తింటాం మానే
వన్ వన్ ఫోర్ కి తింటారు
లేకిన్
ఎట్లా అవుతుంది మరి ఫెస్టివల్
బానే అవుతుంది. కానీ కొంచెం వెదరే బాగా ఇప్పుడిప్పుడే ప్చ్ త్తం మెండల్ బాగా కొడుత్ తున్నాయి, కదా మాకు చాలా ఇబ్బంది అవుతుంది.
ఓకే అదితి అన్నాడంట చిట్ట్ గానికి టైం లాస్ అయితే, మేము అందరం గుండుకొట్టించుకొంటాం. అందర్నీ ఆళ్ళ కేం హ్మ్మ్ మ్మ్ ప్చ్ మరి మీకేమి బందవట్ల టీచింగ్ కి, టైలరింగ్ కి
ఆ ఆ అల్వాటైపోయిందిగా, ఆహ్ కానీ కంపల్సరీ ఉండాలి. కదా హ్
రంజాన్ నెక్స్ట్ రంజాన్ వరక, ముందు రోజు వరక ఓ రమజాన్ తర్వాత కూడా ఉంటద
ఆ ఉండది ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే, ఈ థర్టీ డేస్
ఇంత ముందు మంత్ అంత ఉంటారు కదా
ఆ అదే థర్టీ డేస్ అవుతుంది
ఓకే ఓకే
కంపల్సరీ ఉండాలి మాకు వన్ ఇయర్ లా ఈ వన్ మంత్ తే కదా అలా
అవునవును
అలాఆని
మీకు మళ్ళీ వీక్లీ అట్లే ఏమి ఉండరు కదా వీక్లీ క్లి వన్స్
ఊహుమ్ ఇయర్ లో వన్
వన్ మంత్ చి వాడు ఏం
అలాని ఇంక మేము కూడా ఇడిచి పెట్టాం ఒకపొద్దు దేవుని కోసమే మేము ఇప్పుడు ఏం ప్రార్థన చేసి న్న కూడా అది సక్సెస్ అవుతది
ఉమ్మ్
ఏం మొక్కిన కూడ సక్సెస్ అయితది ఇక
ఓం
మేం కాక మా చిన్న పిల్లలు కూడా ఉంటారు
కిడ్స్ కూడా ఉన్నారా
ఉం హెడ్స్ ఏయిటే ఉండచ్చు
అవును
మళ్ళి చేస్తాను
ఓకే ఓకే ఆయిపోయంద